దండి ఆ తిన్నారా
డి మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా గార్డెన్ లో కూర్ చున్న ఇందులో ఒక మామిడి పా మామిడి చెట్టు ఉందండి ఆ మామిడి చెట్టు చాలా చిన్నగుంది ఇది పెరగడానికి ఏమైనా చెప్తారా ఎలా పెరగాలి ఎట్లా పెంచాలి అనే ప్రాసెస్ ఏమన్నా తెలుసా మీకు
మాకేం తెలీదండి మీరు దాన్ని వదిలేయండి దాన్ని ఏం చేయకుండా అట్లనే వదిలేయండి అదే పెరుగుది దాన్ని పట్టే సు తిరిగిర్రనుకో అది పెరగదండి
ఎందుకండి దాన్ని ఎక్కువగా చూడకూడదా
అవునండి మ్ చె మనసులకి ఎట్ల జె
చెట్లకు కూడా దృష్టి తా అయితే నేను దిష్టి తీస్తానండి ఆ ఏంటండి హలో
హా ఔన్ డి మీ పిల్లలా అండి అల్లరి చేస్తున్నారు
గల్లరి చేస్తున్నారండి వీళ్ళీ
అవునా అండి కొంచెం పక్కకొస్తారా అండి
ఆ పక్కన్నే ఉన్నా చెప్ ప్పండి
అవునా ని అయితే ద ఉగాది ఎలా చేసుకున్నారండి మీరు
బాలేదండి ఈసారి ఏం బాగోలే మార్మలుగా చేసుకున్నాము మీరు
నేను కూడా అంతే అన్ నార్మల్ గానే చేసుకున్నాను ఈ నేనేం చేశానంటే పిచ్చిదాన్ని ఉగాది రోజే హాస్టల్ నుండి ఇంటికొచ్ చానండి అందువలన నాకు ఎలా చెయ్యడం మార్నింగ్ ఉండే వైప్స్ అన్ని లేవండి పోయినాయి ఇక మొత్తం జ నేను ఆ రోజు అంత మంచిగా అనిపిలేదండి నైన్ ప్లస్ అ ఆ తొమ్మిది గంటల జర్ మి అండి మాది అది శాత్తానుండి ఇక్కడికి రావాలంటే
వామ్మో బానే ఉన్నారండి జాబ్ పండుగ జేత్ కోకుండా
అవునండి
ఏమదు
ఇంకేం చేషినా అండి
ఏం లేదండి మీరు
ఏం లేదండి కాలి ఏమన్నా ఏమన్నా చూ చేద్దాం అనుకుంటున్నాం గేమ్స్ మా అమ్మ ఈ రోజు అవి చేయాలననుకు కుంటుంది చేయమన్నా మేము కానీ మా మమ్మీ ఏమ్ ట్రెస్ చూపిస్తలేదు
ఏంటివండి అవి పేరు చెప్పకుండా అవి అవి అంటున్నారు
మచ్చిపోయానండి ఒక నిమిషం ఆగండి ఆ బొబ్బట్లు అంటారు కదన్
ఆ చెయ్యండి నాకు కూడా చాలా ఇష్ ష్టం నాక్కూడ తినబుద్దవుతుంది కాని చేసే వాళ్ళు ఎవరు లేరు నాకేమో చేయ్యరాదు
బొబ్బట్లకి ఇంకో నేమ్ ఏదో ఉన్ టదండి మా దగ్గర
బచ్చాలండి
ఆ పక్షాలని చేస బా లండి బాన్ టాయండి అండి అవి నాక్ చాలిష్టం ఆ నీటితో ఏస్తారు ఇంకా మస్తుంటాయండి మా మమ్మీ మా మమ్మీ రాదండి లడ్డుకు లడ్డు చేత్తది సన్నగా చేయాలి మంచిగా చపా చపాతి లాగ ఉండాలండి అష్ట పప్పు పెట్టాక చపాతి లాగా ఉండాలండి మా అమ్మ బర్రె బర్రె చేేస్తదండి అయి తింటే నాకు పిండే తిన్నట్టు అనిపిస్తుంది పప్ ప్పు కొంచెం హి అందులో ఉండే పిండి ఉంటది కదా ఆ అవునండి బర్ రె బర్రె గా చేస్తే నాకిష్టముండదండి సన్న రౌండ్గా చేయాలి ఎక్కువ నె నెయ్యి ఏయాలండి ఈసారి నేనే ట్రై చేయాలని మామని పక్కన నెట్టి నేనే చేస్తీసారి
ఆ చెయ్యండి పాపం నేర్పియండి మీ మమ్మీకి కూడా
నేర్పియలండి నేన్ ట్రై చేత్త యూ యూటూబ్ లో చూత్త అండి పెరుపచ్చడాంటివి లేకపోతే ఇంకా వేరే చాలా ఉన్నాయండి చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చూసి నేనే చేయాలి మా అమ్మకి చెప్పకుండా ఇంకా మా అమ్మకి ఎలాగో చేయస్తలేదు కాబట్టి నాకు ఇది ఒకక్కటే చేద్దామని ట్రై చేస్తున్నా అది ఎలా వస్తుందో నాకు తెలియదుండి సక్సెస్ అయితే ఓకే ఐ మీ చే లేకపోతే కాదండి నేను
నాకు కొంచెం పంపిస్తారా అండి
పంపిస్తామండి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలో మీరు మాకు చెయ్యండి మేము కొరియర్ చేసిస్తాము మీక్ మంచిగా చేసి పంపుతాం
అవునండి మీకు బద్ధకం గురించి ఏమన్నా తెలుసా అండి బద్
బధ్దకం అంటే మా తమ్ముడండి మ పొద్దుగల లే జీనకాంచి ఏం చేయడండి జస్ట్ ఇట్లా నిలబడతాడు ఆహా జస్ట్ లేస్తాడుడి లేస్తాడు కొద్దిసేపు మా అమ్మయిగ తిట్టాలండి తిట్టాక ఆ తిట్లు తిన్నాక లేవాలండి లేసాక బ్రష్ చేస్తాడండి ఆ బ్రష్ కూడా ఆనంగా చేస్తడండి చేసి మళ్ళీ ఆ చేసి మళ్ళీ ఛాయ్ చే అక్క ఛాయ్ జెయి అక్క అని అంటడు అందులో బిస్కెట్స్ కొన్క రమ్మన్నానండి నేను ఈ రోజు అయితే కొనుక్కడానికి ఎన్నిసార్ల బ ట్లాండి ఒక ఇరవై నిమిషాలు బిస్కెట్ల పతిలాడితే మళ్ళీ వెళ్ళాడండి వెళ్ళలి వచ్చిండు తీసుకొచ్చిందండి ఆయన డండి ఒక బిస్కెట్ నాక ఒక బిస్కెట్ తీసుకొచ్చిండు తిన్నాము చాయ్ కొంచెం బాలేదండి ఎందుకంటే నేనే చేశిన ఈ రోజు అందుకె బాలెదు అవి తిన్నామండి ఇద్దరం తిన్నాక ఇంకా అన్నం తినమంటే అన్నం తినట్లేదు పొద్దడికాంచి అన్నమే తనట్లేండి
నందుకండి అలిగడ ఆయి కొంపతీసి
హుమ్ ఆ అలగలేదండి అన్నం తినట్లేదు ఆయనకి ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టమట ఈ నాన్ వెెజ్ లేదని ఇంకా వెజ్ ఉంటేనే తినట్లేదు ఇక మా తమ్ముడు అసలు ఎంత బ బద్దకానికి మారు పేరు మా తమ్ముని పేరే పెట్టొచ్చండి ఆ మా నాన్న ఎంత చెప్పినా కూడా వినట్లేడండి లేవంటే లేవట్లేడు అసలు ఏం చెత్తలేడు
మావ మా ఇంట్లో కూడా ఒక ఆమె ఉందండి ఆమె అసలు తినడానికి కూడా బద్దకమేనండి
ఎవరండి
ఉన్నార్లేండి ఒకరు మా ఇం ట్లో అసలు ఇప్పుడు తినాలా తిని తిని నిను చెయగడుకు కోవాలా అబ్బా ఇప్పుడు ఎవరు తింటలే అని కూడా అన్నం కూడా తినదండి ఆ బద్దకం తోటి లేవాలా లే లెస్ వసేటప్పుడు లేవాలా లేవకుంటె ఏమవుతుంది అంటుందండి బ్రష్ చేసేటప్పుడు చెయ్యాలా చేయకుంటే ఏమవుతుంది ఏం కాాలె అని బ్రష్ కూడా చేయ్యదండి ఒక్కొసారి
అవునాండి చి అలా చేశార అని బ్రష్ చేయకుండా ఏమితి ఎా దేండి కొంపది షామే
తినదండి పొద్దునంకా చెయ్యి ఎక్కడ అరిగిపోతుందో అని పొద్దుందాక తినకుండా అలా పడుకోమన్నా పడుకో
అవునా ఇంకా ఏం చేస్తున్నారండి ఎవరండి తను ఎవరో చెప్తారా మీక ఏమైతా ఉందొ
అలా పార్స్నల్స్ చెప్పుకోకూడద నీంద్లో
ఇం హ
అయితే మేము ముడక్కయలు తెచ్చుకున్నామండి మా గార్డ్డ నుంచి మా తోట నుంచి ముల తలపూర ఏదన్నా రెసిపీ ఉంటే చెప్తారా పప్పుచార్లో కాకుండా
నాకు అంటే ములక్ అసలు నాకు కు రాదండి, చేయడం రాదు. నేనే మా అమ్ అమ్మ చేస్తే తింట, లేకపోతే యూట్యూబ్ లో కూడా చూస్తా అంతే. నాకు చేయడం అంతగా రాదు. మీకేమన్నా వచ్చా? అవునండి చూస్తా, అందుకనే చ్ చేయడం రాదేక్
ఎందుకండి?
ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అవి నేర్చుకోవడం, జస్ట్ తినడం ఒకటి ఇష్టం ఉంటదండి నాకు. అంటే ఇగ మా ఫ్యామిలీ ప్యామ్ ఫ్యామిలీ అంతె అండి. ఫస్ట్ మా అక్కఅండి. మర్ మా అక్క తర్వాత, మా తమ్ముడు తర్వాత, నేనండి ఇగ.
ఎప్పుడైనా పనిచేసేటోళ్లే ఉంటరండి. చెల్లెలకే ఉంటుంది బద్దక్
అయ్యయ్యో అలా కాదండి, మా అక్కని చూడ్ డాలి మీరు? బద్దకా టే బధకం అంటే, బద్దకం ఈక్వల్ టు అక్క. అక్ క్క ఈక్వల్ టు బద్దకం అంటారండి.
అవునా. స్కేరు, ప్లస్లు, మైనస్లు ఏమి లేవ్వ అండి? ఇజిక్వల్ట్ ఒకటెన్
తె బద్దకానికి మ్యాథమెటిక్స్, ఆ మ్యాస్ తు కూడా అలవాటు పడిపోతుంది, మ్యాస్ కూడా బద్ధకం లో చేసేద్
అవునండి, మా ఇంట్లో ఒక ఆమె ఉన్నదండి. ఇగసలూ గ ఎట్ల వేస్ట్ ఫెలో అండామే అసలు. తో అవయిది వీలు తీయాలి వేస్ట్ ఫెలో ఏమంటే ఆ వేస్ట్ ఫెలో కాదండి. అసలు అది అక్క అంటే ఆమేకు ఇష్టమే ఉండదండి.
అవునా అండి?
ఎందుకో అండి? అసలు ఏదున్నా అక్క చెత్తది పో. అక్ అక్క చెత్తది పో అని, ఆళ్ళ అక్కకే పని చెప్తారండి వాళ్ళింట్లో. వాళ్లయితే చేయరండి అస్సలే.
అవునా అండి.
మా పిల్లలున్నారండి? నేనే అంటే, నాకంటే ఎక్కువె చు ఇ బురతలో బొర్రడానికి. అ అవునండి మీరు తిన్నరా అసలు?
తిన్నామండి, మీర్ తిన్నారా మరి?
ఆ తిన్నాలనుకుంటున్నా ఇంకా తిన్లేదు
ఏం కర్రి అండి ఏం కూర అండి మీది
క్యాలీఫ్లవర్
క్యాలిఫ్లవరా అండి
ఉ క్యాలిఫ్లవర్ అంటే ఇష్టమా అండి మీకు
నాకు అంత ఇష్టమండి మా అమ్మ మాఅమ్మ మా చేస్తే చాలా ఇష్ ఈరోజు మా మమ్మీ చాలా బా అందంగా రెడీ అయిందండి ఈరోజు మా అమ్మ పూజ చేసిందండి మా అమ్మ కట్టుకున్న చీర నీలి రంగు చీర చాలా బాగుంటదండి మా మమ్మీ మా అమ్మ
చిరండేది
నీళ్ళ రంగు చీర సిల్ అంటే క్లాత్ తెలువదండి నాకుగాని మొత్ మొత్తం నీలి రంగు పై నుండి కింది వరకు మంచి కట్టుకుంది చాలా అందంగా ఉంటదండి కొంచెం మా మమ్మీకి ఫేస్ మీద ఇవి లే కుంద మా అమ్మ స్కిన్ కేర్ చేస్తే మా మమ్మీ చాలా బ్యూటిఫుల్ ఉంటదాండి
మీయి
మా మమ్మీ లేదండి పక్కన
ఏంటండి
ఇగా మా మమ్మీ ఎవరు లేరండి నా పక్కన
అవునా అంత బొగుడుతుంటే పక్కనే ఉంది దే మో అనుకున్న
అగో మా మమ్మీ వింటుందండి వింటుంది వెళ్ళిపోతుంది నన్ను వట్టించుకోదండి మా మమ్మీ ఎక్కువ
మా పిల్లలు ఉన్నా న్నారండి చీపిర్లు ఉంటాయి గా ఇంట్లో ఊడ్చే చీపుర్లు వాట్లన్ని నేను పుల్లలు తీసి ఆడొకటి ఆడ ఒకటి ఆడ ఒకటి తే ఇన్నె ఎరుకుంటూ ఉన్నానండి ఇదే పని అండి నాకు పొద్దున్న దాంకా వాళ్ళు అడుపోతే అడుపోవడం ఇడుపోతే ఇడిపోవడం అజే ట జేయడం ఇది చేతే ఇదిచేయడం నాకు అంత మైనిస్ తే ఉంటారండి వాళ్ళు ప్లేస్ ఎవ్వరు ఉండరండి నేను ఒక పని చెత్తే నాలుగు పనులు ఆడబేడుతారండి అందరు మైనస్ మైనస్ మైనస్ మైనస్ చేపిస్తారండి నాకు ఇగ చేసి చేసి విసుగొస్తుంది అండి తలకాయ నొప్పి లకు అగో నా వచ్చి నన్ను జుట్టు పీకేస్తున్నారండి
పిల్లలంటే అంతే కదండి
దారం తే పో దారం తే పో హలో చెప్పాలండి ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఇ అయితే ఇక్కడ మళ్లనే ప్పు అయితే ఇక్కడ మా పిల్లలు అసలు ఎట్లా చేస్తున్నారంటే ఘోరం చేస్తున్నారండి
ఉ
హలో తిన్నారా అండి మరి మీరు
ఎన్ని సాట్లడుగుతారండి నవ్వారాండి మా నాన్నగారు మా నాన్నగారు కూడా వచ్చారండి మా నాన్నగారు కూ చున్నారండి ఇప్పుడే
ఏంటండి
మా నాన్నగారు వచ్చారండి మా ఇంట్లోకి ఇప్పుడు
వచ్చి ఏం చేస్తున్నారంండి, తిడతారా అండి మీ నాన్నగారు మిమ్ముల్ని.
మా నాన్నగారు చాలా తిట్టరండి నన్ను మిమ్మల్ని
ఆ అప్పుడు తిట్టేదండి ఇప్పుడు తిట్టట్లేదండి
ఇందు కనీ
ఒకటే మాట్లాడుతున్నాడు అన్ని ఎడ్డి షెకలు చేయకుండి అని అంటాడండి
ఎందుకండి మీరిద్
తెలుగుల ఆలోచించండి అని చెప్ త్రండి
ఇంకు మీరెడ్డనా ఎందుకు మీరు ఎడ్డనా అండి
ఏంది
మీరు ఎడ్డడి అని అట్లా అంటరాండి మీ నాన్నగారు
సరేలే అండి అ ఉంటున్నా
ఓకే అండి బయ్